ఆ నమస్తే చెప్పండి బాగున్నారా ఆ ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
మాట్లాడుతుడి అయితే మ్మ్ సినిమా లాంటే ఇంట్రెస్టేనా అండి
ఆ సినిమాలు అప్పుడప్పుడు చూస్తామండి ఆ అవునండి సినిమా చూస్తూనే అప్పుడప్పుడు చూస్త స్తాము చాలా శాతం మేము ఫ్యామిలీ అ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ అలాంటివి చూస్తామండి
అలాగా అండి అందులో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టమండి
ఆ హింది నా తెలుగు నా అండి హా హా
తెలుగు లో అయిన హిందీలో అయినా
ఆ తెలుగులో మేము ఎక్కడ చూడలే హిందీలో మేము ఫా హమ్ సాతి సాతి ఫిలిం అలా చూసామండి
అది ఫ్యామిలీ ఫిల్మా అండి
ఫ్యామిలీ ఫిలిము అందులో ఫోర్ మెంబర్స్ సిస్ త్రీ బ్రదర్స్ వన్ సిస్టర్ ఉంటారు ఫాదర్ చాలా ఆప్యాయం మత్తంగా ప్రేమగా ఇలా కలిసి ఉండాలి ఫ్యామిలీ అనేది అన్నదమ్మున ఎలా ఉంట డాలీ అనేది చాలా ప్రాక్ కదగా చూపిస్తార అండి ఆ ఫిలిమ్ లో
మ్మ్
ఆ చాలా బాగుంటది ఆ ఫిలిం అందరు కూర్చొని అందరు చూడొచ్చు కొనుకు కుటుంబంతో పాటు అందరు కూడా ఆ ఫిలిమ్ కూడా వచ్చాండి
అ ఫ్యామిలీ ఇలా ఉండాలి అన్నదమ్ము ఎలా ఎలా ఉండాలి అంటే ఉమ్మడి ఫ్యామిలీలు అంటే ఎలా ఉంటాయి
అవునండి అ ఇలా ఉంటది ఉంటది చాలా బాగుంటది అందులో కూడా కొంతమంది వస్తారు విడగొట్టడానికి అనీ సో దాని తర్వాత మళ్ళీ సెలెక్ట్ అయితారు కలిసిపోద్ తారు
అ అందులో హీరో హీరోయిన్ ఎవరండి
అందులో సల్మాన్ ఖాన్ అంటారు సోనాలి బింద్రే సల్మాన్ ఖాన్ ఆ ఇంకా స్రెఫ్ అలీఖాన్ కాజల్ వీళ్ళందరు ఉన్నారని ఇంకా ఇంకో హీరోని తబ్ తాబు ఆ సో ఇంకొకరు ఇంకొ హిరో పేరు సమన్ సెటి ఏమిందండి
మాకు బల్గమ్ సినిమా అంటే చాలా ఇష్టం అండి బలగం సేన్మానిత్ తెలుగులో జానపద టైపుగా వచ్చింది ఇంతకుముందు ఆ సినిమాలో చాలా అంటే సేం త్రి మెంటస్ సినిమా అది సెంటిమెంట్ అట్గా ఇప్పుడు ఫ్యామిలీలో విడిపోయినప్పుడు అన్నదమ్ములు ఎట్లా కలుస్తారు అనేది అందులో చాలా చక్క చక్కగా వివరించి చెప్పారు
అవునవును
ఇందులో ఏమైనా ఫాదర్ చనిపోతాడు చనిపోయిన తర్వాత అన్నదమ్ములు ఇగా ఆస్తి గోడవలతో గొడవలు పెట్టుకొని శేవని లేపడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టారు ఆస్తుల్ కావాలని అదయింత తర్వాత ఇక ఊరు పెద్దలు అందరూ ఏం చేస్తారంటే మీరు అసలు గొడవలు మీరేస్తాన్లు మీరే తార మేం చెయాలా అని వాళ్ళందరూ కుల్ల పెద్దలందరి ముందు కోస్తారు వచ్ వచ్చిన తర్వాత ఇగా ఆ ఆ కార్యక్రమాలు చేసినాక ఆ తొమ్మిది రోజులది ఉంటుది దినకర్మా అని అదే అప్పుడు ఆ చేసినప్పుడు ఒక బుర్రకథ లాగా వాళ్ళన్ పిల్పిచ్చి పాట్ టల రూపంలో కథ రూపంలో చెప్పిస్తారు యా కథ చాలా సెంటిమెంట్ ఉంటది ఇగా కథ ఆ కథ చెప్పేది విన్నప్ ప్పుడు ఆ పాటలు పాడినప్పుడు ఇగఅంటే తండ్రి పాత్రలా చిన్నప్పుడు ఎట్లా కష్టపడి పిల్లలను పెంచిండు అ పెంచిన తర్వాత్ త మీరుఎట్లా విడిపోతాన్ళు అంత్ ఈ ఒక కథ రుప్ పకంగా పాటరూపకంగా పాడేసరికి వాళ్ళందరుూ ఆ స్వీట్ మెమొరీస్ ఉంటాయి గదండి చిన్నప్పటి అవన్నీ గుర్తు చేస్ కొనేసరికి అన్నదమ్ములకు ఆ అంటే కంట్లో ఉన్న ఏడుపు అనేది ఆగదు ఓ మస్తు ఏడుస్కుంటా ఆ అప్పుడు అందరూ ఒకరి పై ఒకరు హగ్ చేసుకొని చాలా ఏడుస్ జీ అప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి పోతదండి యా కలిసిపోయేసరికి ఇగా ఆ సినిమా కూడా చ్ చాలా హిట్ అయింది పాట గూడా ఆ ఆ సినిమా వల్ల కూడా చాలా కుటుంబాలు కలిసాయండి అదే మాకు వినాయక చవితి రోజు గూడా అదే ఫిల్మ్ తెప్పిచ్చుకొని మాక్ కాలనీలో కూడా అది వీడియో రూపంకంగా ఏ
మ్
ఇక్కడ చూ కొన్ని మా సైడ్ ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నయ్ ఆ వాళ్ళు కూడా కూడా కలిసిపోయిండు మా ఫ్యామిలీ కూ కూడా అలాగే కలిసిందండి ఇట్లా చాలా బా బాగా సెంటిమెంట్ సినిమా లంటే చాలా ఇష్టం నాకు కూడా మళ్ళీ సినిమాలు ఉంటయి కదండి ఉంటయి మీకు మీకు ఎలా ఉంటాయండి మీకు ఏం సినిమాలంటే
మ్
ఏ ఫ్యామిలీ సినిమాలు కాకుండా వేరే ఏమన్నా
సినిమాలు ఆ ఇంకా మనకి ఆర్మీలో ఇండివిజ జల్గా పోట్లాడి చేస్తారు చూడండి అది బాగుంటదండి డి నాకు ఇది అమరన్ ఫిలిం బాగా నచ్చతదండి ఆ దేశ రక్షణ కోసం అమరన్ ఫిలింలో ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాడు డం తను అక్కడ కష్టపడి చేయడం మల్లేల్ లాస్ట్ మూమెంట్ లో తను చనిపోయినప్పుడు కలిగే బాధ ఉంటది కదండి సో అది బాగుంటదండి అది ఆర్మీ వాళ్ళది ఫిలిమ్స్ అంట అది కూడా చాలా ఇష్టం నాకు
అవును ఈ మధ్య రియల్ గా కూడా అట్లా జరిగింది కదా అండి రియల్ గా కూడా అట్లా ఆర్మీలో చాలా చాలా మంది చనిపోవడం జరిగింది గద
ఆ అదే అలా అవుతుందని ది మనకి కొత్తగా మూవీ వెళ్ళింది సో అందులో చాలా అంటే చాలా ఆ ఫిలిం చూస్తే మాత్రం చాలా ఏడుపు వస్తుందిండి ఒక భార్యనీ పిల్లని వద్ లెసిం బలిదానాన్ని వదిలేసి వెళ్ళాడం మళ్ళీ రా వాచ్ చ్చిన్ తర్వాత ఒక కొన్ని డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటే కలిగే సెంటిమెంట్ బాగుంటదండి అందులో పాపం లాస్ట్ మూమెంట్లో చనిపోతాడండి ఇతను సో అలా నాకు ఆర్మీ పోలిన్స్ అన్నా బాగ్ ఇష్టామండి
హు
ఆ ఇంకా ఆ ఆ ఫిలిమే కాకుండా యో ఇప్పుడు కొత్తగా న్యూ ఉ వెల్ వెళ్తున్నాయి కదండి మూవీస్ అది కొంచెం ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు చూస్త ఉంటాండి ఉ లే
జానపదాస్ జానపదై షార్ట్ షీన్ ఫమ్స్ తనోస్తాండే చూడండి బయిలోనే బల్లి పలక్
ఆ అలాంటి షార్ట్ షార్ట్ అప్పుడప్పుడు చూస్తామండి
హ్మ హ్మ అవి బాగా ఫేమస్ అయితానాయ్ కదా ప్రతి ఒక్కరి నో ట్లో ఆగ్ నే ఉంటానాయ్
అదే అదే చిన్నపిల్లలకైతే ఇంకా బాగా ట్రెండింగ్ అవుతుంది అది
పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య యూటుబ్ ల బాగా వైరల్ అయితాంది కదా అదే పా తల మీద గ్రూపుల్గా చిన్నప్పుడే ఏం చిన్న అంటే మీ చిన్నతనంలో ఇప్పుడు ఇప్పుడంటే టీవీలు సెల్ లు ఉన్నాయి అదే చిన్నతనంలో ఎక్కువ శాతం ఫ్రీ మనం సినిమా చూడాలంటే అక్కడ సినిమా హాల్ కెళ్ళి చూ చూసే వాళ్ళం కదా అప్పుడు చిన్నప్పుడు ఏప్పుడన్నా మీరు వెళ్ళారా
ఆ ఆ వెళ్ళామండి మా దాంట్లో ఎక్కువ టాకీస్ కి వెళ్ళాము కాకపోతే చిన్నప్పుడు ఒకసారి మా స్కూల్ తరపూ నుంచి మేము వెళ్ళామండి స్కూల్ తరపూ నుంచి తీసుకెళ్లారు సిసింద్రీ ఫిలిమనేసి మా చూపెట్ పెట్టారండి అది చాలా బాగుంటది చే సిసింద్రీ ఫిలిం ఆ చిన్న బాబుంటాడు తను చిన్నప్పుడే అంత తెలివిగా ఎంత ఫేసింగ్ చేస్తాడో తన తల్లితండ్రులను మిస్ అయి తర్వాత తన తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ మూమెంట్ లో దల పేరెంట్స్ కి కలుసు కలుసుకుంటాడు సో అది చూపించారండి మాకు అది చాలా ఇష్టం ఆ ఫిలిమ్ అంటే ఇగ దాని తర్వాత మల్లి టాకిస్ కంటూ ఒక వింటర్ అట్లా ఫస్ట్ ఇయర్ అట్లా అని ఒకసారి మా అన్నయా తీసుకెళ్ళడాఆండీ సో అప్పుడు బొమ్మరిల్లు ఫిలిం చూసామండి బొమ్మరిల్లు ఫిలిం అండీ ఆది కూడా బాగానే ఉంటదండి అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఎ అది కూడా చూడొచ్చు
ఉమ్
ఊహు ఇంకా చిన్నప్పుడు చాలా ఫిలిమ్స్ అంటే చూ ఒక మొబైల్సే ఉండ పోదు అప్పుడైతే మనకి ఎప్పుడైనా ఆడుకోవడం ఆడు ఆడుకోవడం అష్టాచమ్మా గచ్చగవలు తొక్కుడు బిల్ళ అలాంటి ఈ ఆటలే మేము ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు హాడేస్ వచ్చింద అం అంటే యాభై గేమ్స్ ఆడుకునే వాళ్ళం అంతే ఇంకా లేకపోతే వంట చేసుకోవడం చిన్న చిన్న బోలు బోర్లు పెట్టు పెట్టుకొని ఫ్రెండ్స్ ని పిల్చుకొని బొమ్మరిల్లు ఆటలు ఆడుకొని ఆడుకునే వాళ్ళం ఇక మొత్తం అదే ఉంటుంది అప్ అప్పుడు మొబైల్స్ యూజ్ చేకపోదు మండి మేము
అవును మేమైతే చిన్న ఇప్పుడు రామాయణం భాగవతం అనేది ఉ ఉంటాయి కదా అప్పుడు ఎక్కడ టీవీలు ఏం లేకపోతుండే మా ఇంటి దగ్గర ఈ ఎస్ పి ఎమ్ కోటర్ల వాళ్ళు ఉండేవి వాళ్ళ వాళ్ళ కి ఎవరి ఒకరికి టీవీలు ఉండేవి ఒక మా మేము అందరం లేడీస్ ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉండేది. ఈ సండే వచ్చిందంటే అందరం కలిసి ఆ ఆ రామాయణం చూడడానికి హాఫ్ అన్ అవర్ అందరం, అక్కడికి వెళ్ళలే వాళ్ళం
అవున హు
కూసోని అరగంట సేపు ఆ స్టోరీ విని మళ్ళీ దానిలో జరిగిన డిస్కర్షన్ చెప్పుకుంటూ, ఇంటికి వచ్చే వాళ్ళం అట్లా అంటే మళ్ళీ అప్పుడె ఎక్కువ శాతం ఎవరి దగ్గర లేకపోయేది ఎవరి దగ్గర ఉన్నాయో అ అక్కడికి మేము ప్లాన్ చేసుకొని అట్లా వెళ్ళే వాళ్ళం మళ్ళీ తరువాత సినిమాలలో కూడా హాలు సినిమా హాల్లో కూడా చిరంజీవి సినిమా వచ్చిందంటే మా టీం అంతా కలిసి వెళ్ళే వాళ్ళం వెళ్దామండి అది బాగా సరదాగా ఉంటాయి చిన్నప్పటి అన్నీ స్వీట్ మెమోరీస్ మార్చిపోలేనివి కదండి
అవి అస్సలు మర్చిపోలేము మన చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ కలిసిన మనం ఎప్పుడో హాలిడేస్ కు వెళ్తాం కాబట్టి చాలా హ్యాపీనెస్ కనిపిస్తుందండి
అవునండి థ్యాంక్ యూ అండి మీ సమయాన్ని మాకు కేటాయించిం థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఓకే